అ బావున్నండి మీర్ ఎలా ఉన్నారు
బావున్నా అండి మీ పాప అంత బావున్నారా మీ పిల్లలు
అ అందరు బావున్నారండి బోంజేసారా
తినాలి
అ ఏం జెశారు స్పెషల్ ఈరోజు అ చేసి తిన్న అండి
నేను రైస్ టమాట కర్రీ
సేమ్ అండి మేం కూడా అ అ అ
ఒకే మీ ఊర్లో మళ్ళీ రేపు శ్రీరామనవమి ఫెస్ట్
ఆ అవునండి
ఎలా ఎలా సెలబ్రేట్ చేస్
బా చేస్తాను ఇందాకె ఎళ్ళి అందరికి కీ చెప్పొచ్చాం అనమాట రేపు రండి కళ్యాణానికి అని
ఇక మార్నింగ్ టెన్ టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది కదా కళ్యాణం
టెన్ కి స్టార్ట్ ‌అవుతుంది
అక్కడ అందరూ
ఆ ఆ ప్రతి ఇంటికి ఇంత అమౌంట్ అని ఇస్తారండి
ఓకే అదే విన్నాను
ఆవును
జ్యోతిలాగా
ఆ ఆ అంతే అండి మీ ఊర్లో బాగా చేసు కుంటర
మా ఊళ్ళో కూడా అ అంతటా కళ్యాణం అనేది కామను ఇక ఇక్కడే భోజ్ నాలుగు అంత అంత బాగా పెడతారు బాగా చేస్తారు కళ్యాణం స్వామివారే అంతా అక్షంతలు ఇస్తారు లాస్ట్ లో
ఆ ఇక్కడ కూడా అంతే సేమ్ ఉ
అవి అక్షంతలు మనం ఉ బాగా చేసుకున్నాం ఉగాది పచ్చడి చేస్తారా మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో అది మీ సైడ్ కొద్దిగా చెప్తారా
ఏముంది చింతపండు పులుసు మామిడి కై ఆ వేప పువ్వు బెల్లము, పచ్చిమి చేతే పచ్చిమిర్చి వేస్తాం లేదా కారం వేస్తాం ఉ ఉప్పు అంతే ఇంకా వేరే ఏం వేయం మేం
వేపాకు పువ్వు
తా పువ్వు
మేము కూడా అంటే కొంతమంది వ
కొంతమంది కొబ్బరి పుట్నలపప్పులు అన్నీ వేస్తారు
ఇంే బాగు
అవునండి
నేను మొన్న ఫస్ట్ స్టార్ ఫ్రైజేస
ఆ
చే సింది
ఆ ఆ ఎప్పుడు నేను చేయలేదు మా అత్తాయ్య చేసేవారు ఇ సంవత్సరం నేనే చేశాను అనమాట
మాకు ఉగాది పచ్చడి అంటే ఎట్లా మీ దాంట్లో కుండలోనా లేకపోతే స్టీల్ కాపర్ అట్లా ఏమనా ఆ కొంతమంది కుండలో బట్
ఆ ఆ కొంతమందికి ఆచారాలు ఉంటాయి అనుకుంటా నలగా అలా చెయ్యాల ఉ
అట్లా కొత్త సంవత్సరం కొత్త పంండగగా కావట్టి టి కుండలోనే వేస్తారు ఉగాది పచ్చడి నేనైతే కుండలోనే చేసా ఫస్ట్ టైమ్ ట్రై చేద్దాం ఉండ అనే ఆ అందరు బా తిన్నారు అయిపోయింది ఇట్లా అక్కడ ఉగాది ఫెస్టివల్ి ఏంటి బాక్ చాలలేపోతే తె పాయసమా ఎట్లా బొబ్బట్లా బొబ్ మా సైడ్ భక్ష్యాలు వచ్చేసి కొంచెం పతలా ఉంటుంది టయి అవి బొబ్బట్లు కొంచం మందం ఉంటాయి
అవునండి చిన్నగ సైజు చిన్నగా ఉంటాయి మన్న లావుగా ఉంటాయి
లావుగు న్ అంటె బాగుంటాయి బొబ్బట్లు నెయ్యి వేసి ఆ
నేనెప్పుడుూ ఆ నేనెప్పుడుూ ట్రై చేయలేదండి ఈ సంవత్సరమే ట్రై చేశాను మొబ్బాయి
ఆ నేతి బొబ్బట్లు అని చెప్ప తెసి చాలా బాగుంటాయి అవి
మా సైడ్ ఆంధ్ర సైడ్
అవున బొబ్బట్ ట్ల లోపలా హోల్ అద్ ఫోల్ చేస్తారు కదా బొబ్బట్ ట్టు మళ్ళ లోపల చక్కెర్ వేస్త కుమ్ముడు తింటారు దాంట్లో నయ్యి ప్లస్ షుగర్
అవున ఏ ఫస్ట్ టైం వింటున్నా నేను
తేషంట
ఆ
ఆ అది ఫోల్ చేసి నెయ్యి వేసి మళ్ళీ దాంట్లొ షుగర్ వేసుకొని తింటారు
ఆ మేమైతే నేతితోనే కాలుస్తాం కాబట్టి ఇంకా రెండోసారి వేసు ఎక్కువ అనమాట ఇక మొత్తం నే తుదో అంటే ఆ పిండి కలిపేటప్పుడు కూడ నెయ్యేసి పిండి కలుప్తాము మళ్ళీ కాల్చేటప్పుడు నెయ్య ఇంకా అన్నాట్లికి నెయ్యి యూస్ చేస్తా మొత్తం కాబట్టి ఇంక నెయ్య
వెయ్యరు కొంచం పిండి కలిపేటప్పుడు ఇప్పుడు కూడ పసుపు వేస్
ఆ పసుపేస్తాం పసుపేస్తాం పసుపు ఉప్పు ఆ ఎల్లో కలర్ లో వస్తాయని పసుపు వేస్తారు ఉమ్
అదే పూర్ణం కొంచం
ఆ ఎక్కువగా రెండు ఈక్వల్ గా ఉండాలి పూర్ణం ఎక్కువ ఈక్వల్గా ఉండాలి పిండి ఈక్వల్ గా ఉండాలి అన్నమాట
ఓకే అట్లయితే మ
ఆ మంచిగా వ
అదే అన్ని ఒకే సైజ్ ఎట్లా ఉం టాయి అబ్బా అని నేను అనుకున్నా ఒకసారి గాని రెండు ఈక్వల్ గా తీసుకోవాలా
ఈక్వల్ తీసుకోవాలి పూర్ణం ఎక్కువ తీసుకుంటే పిండి తక్కువ అయితే మళ్ళీ పిం పూర్ణం బయటకు వచ్చేస్తది కదా అందుకని ఈక్వల్ తీసుకుంటే ప్రాబ్లం ఉండదు ఆ ఆ అదే
హ ఓకే అయితే ఈ సార్ నెక్స్ట్ టైం అట్లా ట్రై చేయాలి
ఆ ట్రై చెయ్యండి ఈ సారీ
దేవునికి నైవేద్యం బొబ్బట్లేనా అండి పెట్టింది
బట్టలు పెట్టామండి బొబ్బట్లు పచ్చడి పాయసం చేసుకున్నాం అదే పరమాన్నం అంటాం మేము కొంతమంది పాయసం ఉంటారు పరమాన్నము అదే
పరమాన్నము మాసైడు వచ్చేసి ఇది చి చిత్రాన్నం వంకాయ
ఆ
కర్రీ బజ్జీలు
ఆ
అది మామిడికాయ చిత్రాన్నం అనేసి మా సైడ్ ఫేమస్ ఇంకా అది మామిడికాయ పులిహోరా అని బాగా చేస్తారు ఇవి కొత్త మామిడికాయలు వచ్చింటాయిగా ఏము మామిడికాయ తురుమాలి ఫస్ట్
ఆ
చిన్నగా తురుముకొని తొక్క తీసుకోవాలి ఒక మామిడి కాయా ఆ ఆన్ ఈ అన్సు కర్రేపాకు జీలకర్ర ఆవాలు కొద్దిగా పెసరపప్పు ఇంకా పోపు పోపు దినుసులు ఉంటాయి కదా
ఆ
అన్ని ఆయిల్ లోకి వేసి కొంచెం ఆనియన్ వేసి కరే పకు వేసి కొంచెం రెడ్ గా వచ్చే లోపల ఇది